హలో
అ
నమస్తే నమస్తే అండీ
ఈరోజు ఏ పండుగ జరుపుకుంటారు ఏ పండుగ గురించి జరుగు ఓకే అండీ
మీ చుట్టుపక్కల ప్రత్యేకమైన పండుగ గురించి చెప్తారండి
మా పక్కా ఎక్కువగా సంక్రాంతి పండుగను బాగా జరుపుకుంటారండి
పండులుగా జరుపుకుంటాం భోగి కనుమ సంక్రాం తి
ఓ మా సైడ్ అంతేండి బో
భోగి రోజు సాయంత్రం చిన్న పిల్లల్ని కూర్చోబెట్టీ రేగు రేగుపల్ లుగా స్నానం చెపిస్తారండి
మాస అవునండి మాస సైడు ఉంటేనండి కనుమ రోజు కూడా బాగా గ్రాండ్ గా జ జరుపుకుంటాం
అవును తర్వాత ఉ ఉగాది పండుగ జరుపుకుంటారాండి
హ్మ్మ్ ఆ ఉగాది పండుగ రోజు పచ్చడి బాగా ఫేమస్గా బా ముఖ్యమైన పండుగ అండి.
ఓహో ఎలా చేస్తారండి పచ్చడి
పచ్చడి హ్మ్మ్ చెడ్రుచులు అంటారండి ఒకటి ఆ తీపి వగురు చేదు ఇంకా కారం ఉప్పు ఇలా ఆరు రకాల రుచుల్ని కలుపుతారండి.
ఓహో
మీ సైడ్ అండి
మా సైడు అంతగా తెలీదు కానీ చేసేకతే పచ్చడులని పేరు విన్నామండి.
హ్మ్మ్ అవునండి
మ్మ్ ఇంకా మీరు బాగా జరుపుకునే పండుగలు ఏవైనా ఉంటే చెప్పండి
ఓ శివరాత్ర ఉగాది పండుగ తరువాత శ్రీరామనవమి జరుపుకుంటామండి మేము.
హ్మ్మ్ శ్రీరామ్
వనవాసంనికి గుర్తుగా వన భోజనాలకు వెళ్తాము
అవునండి మేము కూడా అంతేనండి శ్రీరామనవమి రోజు బాగా జరుపుకుంటాము ఆ రోజు
మా ఊర్లోకి ఊరి పెద్ద పెద్దవాళ్ళు రాముని పటం తీసుకొని అంతా ఊరేగిస్తారు రథం వస్తది
అవును మా సైడ్ అంతే అండి మ్మ్ ఆ రోజు పానకం పోసి వడపప్పు ఇవన్నీ మ్మ్ అందరికి పంచుతారు భక్తులందరికీ
గరమ్ మీరు చేస్తారండి మీ సైడ్ వాళ్ళు
శివరాత్రి రోజు మేము జాగారం చేస్ స్తాం రోజు ఉపవాసం ఉండి జాగారం చేసి స్ పూజ చేయడం జరుగుతుందండి
మా సైడు శనుగులు గుగ్గుళ్ళు అలాంటివన్నీ చేస్తామండి
మా సైడ్ కూడా అంతే అండి శనుగులు ఇలాంటి ఇవన్నీ గుగు ఫుల్ ఇట్లాంటివే ప్రసాదంగా దేవునికి పెట్టి
మా సైడ్ కూడా అండి తర్వాత హోలీ అలాంటివి ఏమైనా మీ సైడు
హోలీ పండుగ మేము రంగులతో సెలబ్రేట్ చేస్ కొంచెం బాగా జరుగుతుంది. మా సైడ్
హోలి ఆ అండి మా సైడ్ గుణం బా జరుపుకుంటారండీ. తెల్ల దుస్తులు ధరించి అందరు. పెద్దవాళ్ళు పిల్లలు.
ఇంకా మీరు బాగా మీకు మీ ఊర్లో బాగా ముఖ్యమైన పండగ ఏదండీ.
మా ఊర్లో. మా ఊరి సైడ్ ఒక. చౌడేశ్వరి దేవి అని ఒక దేవస్థానం ఉందనమాట. అది బా కొంచెం ఫేమస్. మా సైడ్ మాత్రమే జరుగుతుంది అనమాట అది.
అవునా అండి
బోనాలు బేడతారు చిన్న. పిల్లల్లకి జోల పాట పాడతారు. జ్యోతులా తాయి.
ఎప్పుడైనా మీరు గుడిలకి ఇలా బాగా. ఆ వెళ్ళారా అట్ల ట్రిప్స్.
మేము వెళ్తాము కొన్నిసార్లు మా ఊరి వాళ్ళు కొంతమంది వెళ్తుంటారండి మీ సైడు.
మా సైడ్ కూడా అంతే అండి మేము మొన్న శ్రీశైలం వెళ్ళింటిమి అక్కడ శ్రీశైలం మల్లికార్జున స్వామి
ఆ తెలుసు విన్నాం విన్నాం ఆ మేము వెళ్ళాలి అనుకుంటున్నామండి. తిరుపతి. మీరు ఎప్పుడైనా వెళ్ళారా తిరుపతిలో
తిరుపతి ఎళ్ళలేదండి మీరు ఎళ్లారా
వెళ్ళాలినుకుంటున్నాం అక్కడ తిరుపతి లడ్డు బా ఫేమస్ అని విన్నాము మీ సైడ్ విన్నారా.
ఆ విన్నామండి తిరుపతి లడ్డు చాలా. ఫేమస్ బాగా ఉం. అవునండి.
ఇంకా ఏమైనా ఫేమస్ అండి వినాయక చవితి మీ జరుపుకుంటారా మా సైడ్ అయితే ఊరందరికి ఒకటే పెట్టి చాన బాగా జరుపుతారండి.
అవునండి మా సైడ్ అంతేనండి.
ఇంకా. నిమజ్జనం ఎన్ని రోజులు. కుంటారండి.
నిమజ్జనం మేము. టెన్ డేస్ నైన్ డేస్ అలా ఉంచి బాగా గ్రాండ్ గా. ఉంటమండి.
ఫైవ్ డేస్ మాత్రమే పెడతారండి.
అవునండి ఇక్కడైతే మేము బాగా జరుపుకుంటామండి మా ఊర్లో. అందరూ మ్ పిల్లల. అ హాలిడేస్ కి ఇంటికి వేసేకాలం హాలిడేస్ కి ఇంటికి వస్తారు అప్పుడు అందరితో బాగా కలిసి పిల్లలు డ్యాన్స్లు ఆ ప్రసాదాలు చేయడము అంతా బాగా జరుపుకుంటామండి ఉట్టి కొట్టడము అలాంటివన్నీ మాకల్ల బాగా జరుగుత
మా సైడ్ కూడా అండి ఎక్కువ ఉట్టి కొట్టడారు కా గాని బాగా రంగులన్ని చల్లుకుంటారు అనమాట హోలీ లాగా జరుపుకుంటారు ఆ రోజు నిమజ్జనం రోజు
అవును
ఇంకా దివాళి దివాళికి ఏమైనా మీ సైడ్ ఫేమస్స నేనైతె నార్మల్ గానేనండి
దివాలి బాగా ఫేమస్ అండి మా సైడ్ బాగా జరుపుకుంటారు దివాళి చాలా ముఖ్యమైన పండుగ అండి మాకు చిన్న పిల్లలు పెద్దలు అందరూ కలిసి తపాసులు కాలుస్తారు చిన్న పెద్ద అందరు కలిసి కలుస్తారండి
మా సైడు ఫేమస్ చాలా బాగ ఫేమస్ అండి
అవు ఇంకా ఈ మనకి సంప్రదామ సంప్రదాయమైన పండుగలన్నీ చాలా ఉన్నాయండి
ఆ చానా ఉన్నాయి కానీ
ఇంకా వినాయక చవితి రోజ అయితే ఇంకా మేము సరస్వతి పూజ మేం తప్ప అండి మీరు
మేము బాగా చేస్తామండి మా సైడ్ బాగా అమ్మవారికి అలంకరించి తొమ్మి నైవేద్యాలు చేసి చాన బాగా జరుపుకుంటారండి కృష్ణాష్టమి ఏమైన మా సైడ్ అయితే చిన్న పిల్లలు పెద్ద పిల్లలుళ అదంత కృష్ణ విష్ణుని గోపికలు వేషం వేసి ఉుట్టాట ఆడతారన్నమాట
అవునండి మా సైడ్ అంతే అండి ఆ అబ్బాయిల్ కృష్ణ వేషం వేయడము, అమ్మాయిలకి గోపిక లాగ తయారు చేయడము
అమ్మిర ఏవైనా ఎప్పుడైనా గెటప్ వేసినా అనుభవం ఉద్ దండి
నేను వెేయలేదండి, మీరెసార అండి?
ఆ ఒకసారి వేసింటిమండి
అవునండి
ముస్లిమ్స్ ఫెస్టివల్స్ రంజాన్ తెలుసా అండి
ఆ రంజాన్ టేల్స్ అండి. రంజాను
మా సైడ్ ముస్లిమ్స్ తక్కువ అన్ మీ సైడు
మా సైడ్ కూడా కొంచెం తక్కువే అండి కాని రంజాన్ బక్రీదు ఇలాంటి పండుగలన్ని చాలా బాగా జరుప్ కుంటారు
ముస్లిమ్స్ హలీమ్ తిన్నారండి ఎప్పుడైనా
హలీం నేను టేస్ట్ చెరాలేదు ఇంతవరకు ఎప్పుడు చేయలేదండి మీరు చేశారా
ఆ చేసామండి బాగుంటుంది ఫేమస్
అవున అవును రంజాన్ స్పెషల్ గా భావిస్తారు ఇంకొకటి ర వాళ్ళు బక్రీదు వాళ్ళకి బక్రీద్ పడుగ వచ్చిందంటే వాళ్ళు ఖచ్చితంగా దానం అనేది చేస్తారండి అలా దానం చేస్త అతే వాళ్ళు బాగా ఆరోగ్యంగా బాగా వాళ్ళకి సంపాద సంపాదన బాగా ఉంటుందని అర్థం అండి అందుకు వాళ్ళు అందరికి ప్రజలందరికి చేస్తారు ఆ మొహరం కూడా జరుపు తరండి మా సైడ్
మా సైడ్ అయితే మా సైడ్ గుగుడు అని ఒక కుళ్లయి సాంగ్ంటర్ సంగ్ చానా బాగా ఫేమస్ సలం అంటే అక్కడ చాలా రాష్ట్రాల నుంచి చ్చ చేస్తారనమాట అక్కడికి
అవునండి
విన్న రండి మోహరం
ఆ విన్ననండి బాగా జ మా సైడ్ కూడా బాగా జరిపూ చెప్తారండి బాగా స్వాములను బాగా ఆనందంతో బాగా ఆ తిరుగుతూ ఉంటాయండి అప్పుడు ప్రజలంతా కలిసి భక్తులంతా కలిసి వెళ్లి చూడడానికి చాలా మంది వేల సంఖ్యలతో జనాలు వస్తారండి
ఓ ఇంకా దసరా తెలుస అండి మీకు
ఆ దసరా తెలుసు అండి
అమ్మవారిని అలంకరించి నైవేద్యాలు పెట్టి
చేస్తామండి మేము కూడా అమ్మవారిని అలంకర
అఖండం దీపం పెడతారండి మీ సైడ్ మా సైడ్ చాలా బాగా జరుపుకుంటారు అనమాట అది ఒక ప్రత్యేకమైన పండుగల చాలా బాగా చేస్తారు అనమాట అమ్మవారిని అలంకరించి
మే మేము కూడా అంతేనండి ఆ రోజు అమ్మవారికి బాగా పూజ చేసి రకరకాల పిండి వంటలు చేసి నైవేద ధ్యాంగ పెట్టి ఆ రోజు కొత్త బట్టలు వే ధరించి బాగా కుంటామండి కుటుంబం మొత్తం ఇంకా ఇంకా ఏమైనా మీకు నచ్చిన పండుగ ఏందండి?
నాకు బానచ్చింది వినాయక చవితి అనమాట మేము బాగా డ్యాన్సెస్ లేసి హోలీ లాగా ఉట్ హోలీ లాగా జరుపుకుంటామండి.
చాలా సంప్రదాయన పండుగలండి ఇవి మనక్
సంక్రాంతి ఉగాది దసరా చాలా బాగా జరుపుకుంటాం. పెద్ద పెద్ద పండుగలు చిన్న చిన్నవి అన్ తగా మా సైడు తక్కువ అనమాట కానీ కృష్ణాష్టమి బాగా జరుపుకుంటారు మా సైడ్.
అయినా ఇలాంటి పడుగలు
హనుమాన్ జయంతి మీ సైడు ఫేమస్ ఆ అండి మా సైడ్ తక్కువ
తక్కువేనండి
ఇంకాయ్ ఫ్రెష్ ఉగాది రోజు మీరు
ఉగాది రోజు కూడా మేము బాగా జరుపుకుంటామండి. సరేనండి ఈ రోజు మనం చాలా పండుగల గురించి తెలుసుకున్నామండి. తెలుసుకన్ ధన్యవాద్ దాలండి
మీర్ తెలియజేల్సినందుకు ధన్యవాదాలండి
ధన్యవాదాలు